హలో చప్ బౌన్నర్ సిస్టర్
ఆ బాగున్నాం సిస్టర్ మీరు బాగున్నార
ఉమ్ బాగున్నాం సిస్టర్
ఏం చేస్తున్నార్ సిస్టర్ తిన్నరా
ఆ తిన్న సిస్టర్ మీరు తిన్నార సిస్టర్
ఆ తినలే సిస్టర్ ఏం తినాల అనిపిల మరి మీరు
అయ్యో అలా అయితే తినకపోతే ఎలా సిస్టర్ తిన్నా సిస్టర్ హెల్త్ ముఖ్యం కదా ఫస్ట్
కరెక్టే బట్ కానీ మార్నింగ్ నుండి ఫాస్టింగ్ నుండి ఏం తినలేదు వాటర్ కూడ తాగలేదు
అయ్యో ఎంత భక్తి సెస్టర్ మీకు
ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా వాటర్ అన్ని తాగేసిన బాటిల్ వాటర్ ఇంక తినాలని పీలే అన్నాం
ఓకే ఎందుకు సిస్టర్ ఎద ఎమన్న
ఏం లేదు సాటర్డే కదా అట్లా ఎప్పుడన్నా సాటర్డే సాటర్డే అట్లా ఉంటా అనమాట
ఓ
అందుకు నువ్ వత్తానే వాటర్ దప్పినా వాటర్ దాగిేస్తతి బాటిల్
గ్రేట్ సిస్టర్ మీరు ఫాస్టింగ్ కూడా చేస్తున్నార్ అంటే అసలు ఈ కాలంలో ఇంత జనరేషన్ లెంత మంచి అమ్మాయిలుంటారా
అబ్బా ఫాస్టింగ్ జేస్తే మంచి అమ్మాయిలా సిస్సే ఎవరు జెప్నార్ మీకు
దైవభక్తేక్కువున్న వాళ్ళు మంచోళ్ళని నా ఒపీనియన్
ఉం అట్లేమ్లే ఉండాలన్పిచ్చింది ఉన్నా సిస్టర్ సార్టడే గదా ఎప్పుడైనా ఉంటాను.
అంటే మూడు పూట్ల తిన్నారా లేపోతే ఒ ఒక పూట ఎసేస్తారా
ఆ ఏం లే మార్నింగ్ టిఫిన్ దినను మధ్యాహ్నం రైస్ తినను వాటర్ ఏం దాగను ఫ్రూట్స్ ఏం లేవ్ నాస్ సిక్స్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత దింటా సిక్స్ థర్టీ తర్వాత
ముస్లిమ్స్ ఒళ్ళు రోజా ఉంటరు జుడు అట్లుంటారేమో మీరు
ఉం ఏమో సిస్టర్ అట్లా ఒకప్పుడు నైట్ గూడా తినకపోయుండే
ఓహో ఉం
మా నాన్న అచ్చేలోపు అట్లా ఉ అట్లా ఉండగూడుదు అట్లా చేయోద్ మార్నింగు ఆఫ్టర్నూను తినకుండా ఇంగా యన్ ఒన్లీ నైట్ దింటా అదేనా లైటుగా ఇప్పుడు తిందామన్కుంటే ఇంగా వాటర్ దాగేస్ పింగ తిన్లే ఫుల్లుంగ అవే ఉండే అయినా కింద బోయ్ ఆ సాంబార్ అన్నం అసల్ మంచిగుండద్ అది దోస్కాయ్ పచ్చడి.
ఆ
పటేల్ తిన్నట్టే అన్ జేప్పి ఏం తిన్లేదు న్న పకోడా దెచ్చింది మా ఫ్రెండు పైకి గ పకోడా దిన్న కొంచం ఉం ఆ పకోడ దిని వాటర్ దాగిన అదేందో క్యాబేజ్ పకోడా అనుకుంటా సిస్టర్
ఓహో
మీక్ పెట్రా సిస్టర్ సాటర్డేస్ నైట్ అలా పకోడా ఏం పెట్రా పీజీలో
పెట్టర్ సిస్టర్ మాక్ పకోడాల్ అట్లాంటివి ఏం ఉండద్ సిస్టర్
అవునా సిస్టర్ అసల్ ఈ ప ఏ పకోడానే బెట్రా మీ హాస్టల్లో
నో సిస్టన్
ఎందుగ్ సిస్టార్ అట్లా కొన్ని పీజీలల్లో పెడతారు గదా నార్మల్ గా సాటర్డే గాని అట్లా
ఈ పీజీలు పెట్టార్ సిస్టర్
ఆ ఓకే
ఇక్కట్స్ గ
పెడతారు శనివారం శనివారం అట్లా పకోడా వెడ్తారు ఆ పకోడా కోసమైనా తినాల్సింద్ తప్ప అవ్ పకోడా కోసమైనా పోతన్ కిందిక్ అదేదో తెలిటని ఆ సాంబార్ అస్ మంచిగుండదు
ఆహా
పకోడాన్న తెచ్కొన్ దినోచ్చులే అని పోతం
మార్నింగ్ లేసి వాకింగ్ ఎక్సైజ్ ఆక్టివిటీస్ చేసే అలవాటుందా సిస్టర్ మీకు
ఇంత మంచి అలవాట్లేద్ సిస్టర్ ట్రై జేస్నాం కానీ వన్ వీకు టూ త్రీ డేసే మళ్ళీ ఏదవిదే అంత మంచి అలవాట్ లే సి చేస్తారా డైలీ ఎ
ఆ చేస్తాం సిస్టర్
అ మరి మీరు మంచి అమ్మాయ్ సిస్టర్ నేన్ గాదు
అయ్యో అలా ఎందుకంటన్లే సిస్టర్
మరి గుడ్ యాక్టివిటీస్ ఉన్నాయి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి ఎక్సర్సైజ్ జేయడమం వాకి కింగు మేము తినడం పడుకోవడం గా అంతే సి ఇంత మంచి అలవాట్లు లేవ్ ఉండవ్ మనకి డైలీ చేసేరు సార్ మరి ఎక్సర్సైజ్ అలాంటివి
చేస్తాం సిస్టర్
ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తారు సిస్టర్ నా లేకుంటే ఎట్లా స్కిప్పింగా రన్నింగా లేకుంటే ఏట్లా
యోగా అలాంగ్ విత్ రన్నింగ్ వామప్ రాంగ్ జంప్లు కూడా
ఊ లాంగ్ జంప్ కూడా చేస్తారా
ఎస్ సిస్టార్
మీరేం చూస్తారు ఇంకా నెంబర్ వన్
ఎక్కడ సిస్టర్
ఏదో పోటీలో నెంబర్ వన్ మీరే ఏత్తారు అన్ని చేస్తున్నారు యాక్టివిటీస్ అన్ని మంచి మంచిగా రన్నింగ్ లాంగ్ జంప్ ఇవన్నీ చేసే వాళ్ళు ఉన్నారా
అవునండి
మాకు లేసేకే బధకం అయ్తంది మీరు లేచి ఎక్సర్సైజ్ వాకింగ్ రన్నింగ్ చేతున్నారంటే
హమ్
హమ్ ఎంత ఉంటే గాని
మన హెల్త్గా ఉంటే ఇంకా ఒక రెండు సంవత్సరాలు ఇంకా ఎక్కువ బతుకుతాం సిస్టర్
బ్రతికెది ఏముంది లే సిస్టర్ మన చేతుల్లో ఏముంది నెక్స్ట్ మినిట్ మనది కాదు అంతే ఈ మినిటే మనది
ఉన్న మీనిట్ కూడా ఉండాలి కదా సిస్టర్ బాగా
కరెక్టే సిస్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగేదేం జరుగుతాయి కదా ఇంకా ఆ చేతుల్లో ఉండదిగా
ఎందుకు సిస్టర్ అంత నెగిటివ్ గా థింక్ చేస్తారు పాజిటివ్ గా థింక్ చేయండి
కరెక్ట్ ఆ నేన్ చెప్పేది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా జరగాల్సింది ఎదో జరిగిపోతది కదా అదైతే ఆపలేము కదా మనం మనం సేఫ్ గానే ఉండాలి ది గానే ఉండాలి ఇంకో టూ ఇయర్స్ ఎక్స్ట్రాగానే ఉండాలని మనం అనుకుంటాం ఎవరైనా అనుకుంటారు అది కానీ ఫ్యాక్ట్ అదే యాక్టువల్లి అది కాదు కదా సిస్టర్
అవునవును
ఉన్నదే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి మనం
హు హ్మ్ ఉమ్ ఉమ్ ఉమ్
ఎంత మంది జాగ్రత్తగా ఉండే వాళ్ళు సడన్ గా లేరు కదా
అవును సిస్టర్
నేను హెల్తీగా ఉండాలా అని అంటాం మీరు మీరు చెప్పింది కూడా కరెక్టేలే సిస్టర్
ఆ సిస్టర్
ఇప్పుడు మీ వే లో నచ్చల నేను
అలా కాదు సిస్టర్ ఇది లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళే సిస్టర్ మీకు ఎలా ఉండంటే అలా ఉండాలి
మీరు చెప్పింది గూడా మంచిదే గా స్పెయిన్
తే మీకు ఇష్టమేతే అది ఫాలో కావోచ్చు లేదంటే క్విట్ చేయండి అంతే
ఉమ్ అంతేలే
అంతే
ఫ్రూట్స్ అనేవి తింటారా మంచిగా హెల్దీ ఫుట్స్ అట్లా హెల్దీ ఫుట్స్ మంచి తింటారా
బా తింటా సిస్టర్
ఏ ఏ ఫ్రూట్స్ తింటారు సిస్టర్ అంటే ఎక్వగా
విటమిన్ సి ఒచ్చే ఫ్రూట్స్
ఆ ఇంగా రిమైనింగ్ ఫ్రూట్స్ ఏం తినారా
తింటా సిస్టర్ ఫ్రూట్స్ అన్ని మంచివే సిస్టర్
ఉహు అంటే ఫ్రూట్స్ అన్నింట్లోకల్లా ఏది ఎక్కువ ఇష్టం అంటే మంచిగా దాని ఫ్రెఫర్ జెసారు మీరు
ఆకు నాకూ జామ్ అంటే చానా ఇష్టం జామా నేరేడు
ఉ హామ్ ఇలాంటి ఫ్రూట్స్ తింటారా మంచిగా
ఎస్ సిస్టర్ అప్పుడప్పుడు పైనాపిల్ కూడా
ఉహు మంచి హెల్ది ఫ్రూట్సే ఫ్రూట్స్ ఏటి కెవే ఏం లేదు తింటాను సిస్టర్ మంచిగా ఏ సీజన్ లో అవి ఉంటే అవి తింటా సర్ నేను ఇది అన్ని ఫేవ్రెట్ లు ఉన్నాయ్ ఈ సీజన్ లో ఇవి ఉన్నాయంటే ఆ సీజన్ లో అవి తినేస్తా
అది ఇంకా బేటరే కదా సిస్టర్ ఏ సీజన్ లో దొరికేటివి ఆ సీజన్ లో తినేసెయాలి కదా
అంతే అట్లే తింటా సిస్టర్ నేను నాకు ఇంకా ఎక్కువ ఇష్టం ఇది తక క్వ ఏంలా అన్నీ తింటాను ఉమ్ మరి ఎక్కువ ఇది అది అని ఏంలా
అ
మొన్న నేరేడి సీజన్ అయిపోయింది మంచిగాదిన్న అపుడు నేరేడి సీజను
హు
అట్లా ఏ సీజన్ వడ్తే అవి ఇప్పుడు ఈ మధ్య పపాయ తింటున్నా మంచిగా
పపాయ న్యాచురల్ ఫేస్లో మంచి గ్లో ఒస్తుంది
ఊమ్ అట్లా ఏ సీజన్ బడ్తే అవి దింటాం సిస్టర్ ఇది అది అని ఏం లే
అవున్లేండి
అంతేగదా అంతే
చెప్పండి సిస్టర్
ఏం లే సార్ మీరే
మీరే ఏమన్నా చెప్పండి సిస్టర్ మంచి విష్యాలు నేను కూడ్ నేర్చుకుంటాను
నేను మంచివి చెప్పాలి తే అంతర మీరేమన్న చెప్తే అవి మీ నుంచి నేర్చుకుంట నేను గూడా
నా దగ్గర నుంచి నేన్ చెప్పాల్సింది చెప్పాను సిస్టర్ మంచి విష్యాలు మీక్ మీకెలాఉండాలన్టె ఇస్ తమ్ లైక్ ట్రావెలింగ్ మ్యూజీక్ డ్యాన్స్
ట్రావెలింగ్ ఇష్టం మంచిగా
ఓ బా ట్రావెల్ చేస్తారూ అన్మాట
ఆ మంచిగా ఇష్టం బట్ ఎక్కడికి ఏం పోలే సిస్టర్ ఇష్టం కానీ ఫ్యూచర్లో గూడా సెట్ చూద్దాం అంతే గదా
అవును లేండి సిస్టర్ దినికి
మీక్ సిస్టర్ మ్యూజిక్ అలా మంచిదంటార
మ్యూజిక్ డ్యాన్స్ ఇస్టమ్ సిస్టర్
ఎందుకు సిస్టర్ ఇలా
అయితే గుడ్ క్వాలిటీసే ఉన్నాయి గదా మంచిగా
అవును సిస్
అంటే అప్పుడప్పుడు ఇవి ఆ ఆదర్ ఆక్టివిటీస్ కూడా మంచిదే గదా హెల్తీ కి
అవును సిస్టర్ నాకు ఏపుడన్న బాధ అనిపిచ్చినప్పుడు ఒక డ్యాన్స్ చేసి కూర్చుంట అనమాట రిలీఫ్ అయిపోతుంది
హు హమ్ అవునా సిస్టర్
ఇప్పుడు బాధలో ఉన్నప్పుడూ నచ్చిన పని చేస్తేనే కదా హ్యాపీగా ఉంటాం
అంతేలేండి సిస్టర్ అది కరెక్టే లేండి
ఉం బాదలో కూడా హ్యాపీనెస్ వేతుకోవాలి వెతుకున్న వాళ్లే గొప్పొల్లు
ఉం కరెక్టెలెండి సిస్టర్
అంతేగాని బాధపడుతూ కూర్చుంటె ఏం వస్తది
ఏమి రాదు ఊరికే మనం వేస్ట్ మన టైం వృధా అన్ని వృద అంతే
ఏడుపు వృదా కన్నీళ్లు వృదా టైం వృదా మనసుకి బాద లోన్లీ ఫీల్నెస్ అవన్నీ అవసరమా సిస్టర్ ఎందుకు సిస్టర్ అంత బా ఎందుకు సిస్టర్ అంత బాంప పరఫరు
ఉం
ఉం
అంతేలేండి సిస్టర్ మీరు ఏం చెప్తే అది కరెక్టు
ఏం చదువుకున్నారు సిస్టర్ మీరు
మా అది చదివినా సిస్టర్ మేము చదివిన చదువుకి మేము అసల్ ఇంకేం సిస్టర్
చెప్పాలి సిస్టర్
ఇంకేం లేదు సిస్టర్ ఉంటా సిస్టర్ మరి
బాయ్ సిస్టర్ గుడ్ నైట్ సిస్టర్
గుడ్ నైట్
బాయ్